ఉనా అ
ఉ బాన్ తమ్మ ఏం చేస్త బాన్నా బా ఏం చేస్తన్నావు నువ్వు బాన్నావా
ఉ
నువ్వు బాండావా
బాండ బాండ
ఇంగా చెప్ప చట్నీ అన్నం
ఉహు
అ
చెప్పాల నువ్వే
నువ్వు ఏం తిన్నావు
నేనా నేను అదే చట్నీ అన్నం
ఓహో ఎం రా ఇంకా ఎం చేస్తున్నారు ఎం కథ
ఎప్పుడే కాలేజీ నుంచి వచ్చినా
ఉమ్
కనుకొంద రషితింతన్రా
కొను కొని రాసు థింతునవా బాద్రాం ముకులేకి అనా పోయిను నాట్ అట్లకి ఏవే పోండా ముొక్కలేకిపోతాది చూసుకోని థిను
నోకి పోకునా థినుకో మా అకాలియతే లేట్ అయితుంది అన్నావ్
ఉహుమ్ తెలుసా
ఆ
అప్పుడే ఏం కాలేజీ నుంచి వచ్చిందియా
ఆరు మంది వచ్చినారు
చాలా మంది ఇచ్చినార అయ్తే
ఉమ్ మళ్ళ వచ్చా వర బాబుకి తెలిదుంట రేపోని ఫిస్ట్
ఆ
మరన్నడు అనుకునిందంటా
ఆ
ఆహా షాపింగ్ మాల్ నన్ షాపింగ్ మాల్ అని ఇధారు వెలిపోయినారు
ఆ
ఇంగ్ ఇధ్రు ఇంగో నలుగురు ఇధర్ మట్లాడు కొని నన్ను ఇంకో బాబుని చెడగొట్టేసి అందుర వచ్చేస్తుంది
ఆహా
ఉమ్ నేను చెప్పిన ఉంటా తల్లి నేను ఉంటా నాకు బోర్ కొడుతుంది ఇంట్లో అని
ఉమ్
ఉహుమ్ పోతే అందరూ పోవాల్సిందే అంటా
ఉహుమ్ వాళ్ళ ఆక్సిడెంట్ పడితే నీకు కూడా ఆక్సిడెంట్ పడాల అనుకున్నారు వాళ్ళు
లే అంటే మెమ్ నెన్ఉనా వాళ్ళకు కూడా ప్రెజెంట్ పెడుగుతుంది నేను చెప్తే పెర్మిషన్ సార్ ఉంటె
ఉమ్
అట్లా చెప్పినా కూడా వద్దు మాకేం ప్రజెంట్ వద్ వచ్చేయంట
ఉహుమ్
ఉమ్ ఇంగా నేను ఇంగా నేను మా బాప కూడా వచ్చేస
బోన్‌చెయిల్ ఉమ్ ఎమ్ కొంటార్ అంటా అంతగా ఫెస్టు తుగులా
ఆ బా ఇయ్యో మీరు చెప్పలే కదా నాకేను గట్టి గరుస్తాను నేను మోర్నాడు అనుకున్నా నాకు తెలిదు అంట ఈ
మేం రోజు కాలేజీ రాలేదుంటన్నా
యర అబబ్బా
ఎం కొంటుందంట పోయ్ అంతగా
ఉన్ కొనాలంట ఉంగ ఉండేది స్టిచ్ చేపించుకోవాలంట అసలు రేప్ ని తెలిసి ఉంటే పేస్ట్ ఇటు నేను అసలు వచ్చేదాన్నే గాదు కాలేజ్కి ఎంత
ఉహు
కొట్టబిచ్చుకయలు ఉన్నాయి అంట
నేహు
అయమ్మా అనుకుంటి నేను
అంతే లే కుదిసుకో కుసుకోం చ్చుకొని ను బాళ
హ డబ్బులు ఇయ్ ఒక పదివేలు ఇయ్ పోతా
అమ్మ పెస్ట్ కు పోవాలి అంటే పదివేలు ఇయాల నాకు తెలియదు లే అట్టని అట ఏడు గంటే మొద్దులే నువ్ ఫెస్ట్ కు పోయేది
అన్ని గదా అది నేనే ఏమనలే నేను ఫోనునాన్నే
ఫస్ట్ వడ్ అంటే పదివేలు ఇయాలనేది నాకు ఇప్పుడే తెలుచాంది
ఎం అనుకున్నావు కబ్ దే అన్ని అని
ఉ చాలా కావాలి నీకు నేన్
చేసినారు అన్ని డెకరేషన్ అంతా మ కాలేజ్ ల
అప్పుడే ఏసినారా
చేస్తాన్నారు సగం అయింది ఇంగ సగం ఉంది అ గున్ లా తిరునాళ్లు ఉంటాయి చూడు తిరిగేవి
జాయింట్ విల్లా
ఆ అవేలే చిన్నవి కానీ అవి తెప్పించిన
అవు వెట్టినారా తిరగండనియ ఆ
అదే చూడు పెట్టినారు
ఉ ఎవర్ నన్నా ఎవరన్నా అడిగింటారు పర్మిషన్ ఇచ్చింటారులే
ఆ అదికడి పర్మిషన్ ఏమి ఇచ్చండార దానికి డబ్బులు వేస్తారు
అదే వాళ్ళది అది వాళ్ళవి ఉంటాయి కదా వీళ్ళ కాలేజీలో అవేమీ ఉండవు అవి తిరిగేటివి వాళ్ల అడిగింటారు
అవి వేరే వాళ్ళే కానీ వాళ్ళు డబ్బులు ఇయాల్సింద ఆడ పెట్టుకునేకి
ఆ పెట్టుకునే ఇంతంత వాళ్ళకి డబ్బు కట్టాల లే మళ్ళా ఊరికేఊ పెట్టుకనేరు
నాగబాబు కూతురుండ్ల నిహారిక
ఆ ఆ వత్తాందా
నా నాగబాబు కూతురు అల్సన్ ఊ
ఎవరెవరో వస్తారు అమ్మ మీ కాలేజీకి
అది ఇంకో హీరో‌ వాడు వాడు నువ్వు ఎప్పుడు సుశీండవ్ లే శర్వానంద్ ఆ విన్నావా పేరా
ఏదో పేరు ఏడో విన్నా‌ మంచిని చూసినాను లేదో చూసినా కూడా గుర్తులేడో పేరైతే
ఉ వాడైతే ఇంకోడు మ్యాడ్స్ ఒకడు ఉన్నాడు
పనికి పోయినాడు
పాపమూ నన్ను వాళ్ళు ఆడకు వచ్చి పిచ్ పయరి పమ్ ఇద్దరు పిల్ల్లోళ్ళలు బస్సు
ఆహా ఏముంటా
బయటికి పిలుచుకొచ్చింది కాకుండా ఎక్కించి కూడా పోయినాడు పాపం
పోన్లే మంచోళ్ళు మీ వోళ్ళు
మల్ళ జ్యూస్ తాగినమ్మాక్కడ బాం పయ నా దగర డబ్బులు ఎందు కదా ఇద్దాం అనుకుంటే
నా తల్లి ఇమ్మా బంగారు పండవను తిన్నావా
యాల బ్యాగ్ అంత వెతికినా డబ్బులు డబ్బులు కల వల్ల వాళ్ళ ఏమమి వసేస్తారు వాళ్ళకి కానీ దీని డబ్బులు ఇంట్లోనే పెట్టేసి పోయిన పాపము నా కోసం వచ్చినారు దమనుకుంటిని
మ్
చూస్తే డబ్బులు లేవు, బెగ్ల
ఎట్లా చైన్ లాగలే
ఊ
పెట్టుకుంటే ఉంటుంది బ్యాగ్ లో
అదే మర్చిపోయినాలే ఇంకెప్పుడైనా కొన్ని ఎల్ల పాపం అదే పనిగా వచ్చి బస్సు ఎక్కిచ్చి మల్ల పోయినాడు స
ర పెడుతులే ఏం పర్వాలేదు
మ్
మనం ఈ పుంగునూరు పెద్దమ్మేదో చెప్ కన్యా
ఆ ఎప్ప చివర సారంట
వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఇట్లాంటివి చెప్పమంటే బలె చెప్తుంది కదాయమ్మా
మ్.. ఆ.. అంత పెద్ద కాలేజీ లో అయిప్పే ఎవరు నాకెట్ట తెలుస్తుంది చెప్ పస్
తెల్ద్ నికు తెల్దనికు అంటా
ఆ ఆడ పది మంది మాత్రమే ఉన్నారు ఆ పది మంది నాకు తెలియట్లా అడ ఏంది వందలల్లో ఉన్నారు టీచర్లు
అది నేను ఎలిమెంటరీ స్కూల్ అనుకునిందేమొ
మ్
ఏమన్నా నీకేమన్నా ఏం చెప్పిస్తుందో నీకంతగా
అంతలోదలే ఆడేం చేపిచ్చెది ఏం లేదు ఏ నేర్పిచ్చెది కోట్లు ఇచ్చారెమన్న
చదువు రాదని చదువు నేర్పిస్తుందేమా అట్టాంటోళ్లు ఏమంటే బాగా జత ఆ రాదమ్మి న్నగా అట్ట తగ్గిపోయినాడండి స్ మ్
ఏమో తెలీదు నాకు కూడా
వాడే మిఅన్నగాడు అట్ట తగ్గిపొయినాడేమి
అదే అమ్మ తెలీదు నాకు
ఇవి డబ్బులు ఉన్నొళకి
ఏం బాధలో వాళ్ళకి డబ్బే బాధ ఇంకో ఏమన్నా బాధలు ఉన్నాయి మనకేం తెలుసు
ఏం బాదలు
అబ్బా డబ్బు ఉంటే అన్ని బాధలు ఏమి బాధలు ఉండవా బలే చెప్తావే
వాళ్ళకి ఇంకా సంపాాదీయ లేకపోతే మేని బాధ ఇంకేం బాధలు వాళ్లెవరో చేసు లెవరొచేత్రడి అట్ట బాధలు వాళ్ళు ఉండే వాళ్ళకి అందరికి ఏం మీ అక్క రాలేదు ఈ సారి
అ చయకా
దీ పక్క
ఉ ఏమో అంకు దానికి ఒక పెద్ద కథ చెప్పింటది అదినైనా ఇది నాైనా పని లేదు మాకు గెంత పని ఉందో అంటుంది
ఆ కొంచెం చూస్ తెలుస్తుందంట మారి పొద్దంట ఈ అమ్మాయి చెప్పేది
ఏమ్మ ఇట్లే చేసినట్టు చెప్తారు
ఉమ్
చూచి తెలుస్తుందని చెప్తాంటె ఈమ
మ్
తినమంటరు తిన్ల ఈసారి ఇంట్లోకి కూడా రాకుండా అం బయట నుంచి బయట నుంచే బార
పోదాం మనీలే
ఎవడన్నా ఇంట్లెకన్న వస్తుండె రే ఆ ఇంట్లోకి కూడ రాకడదు అనుకున్నారేమ
వాళ్ళ అంత పెద్ద కతల
వాళ్ళ వాట్లే ఉంటండి
హు హుమ్ ఇంక మా నాయన పని వెల్లినాడా
బయం కాట్ల మాటల వస్తడేమో ఇప్పుడ రాడాంట అప్పుడే పోన్ చేసింది
ఊహు
సాయంత్రం వస్తాననే
మ్
ఇప్పుడు రాడంట ఓకే
ఉమ్
సిరి ఉంగడి పాద యావుల్ చూడ గెడ్డి దిన కున్నా ముందు గెడ్డి బాగ తింటాన్ని
ఉ ఇవడె మాకిటిన్న
ఏమో ఉర్వే తినల గమ్డు నిలబడుకునేిన బుద్దు
ఎలాగండి ఓన్ రెండు రోజులు అట్ల నిీగడ్నె మూడో రోజు అవేదిండి
దాన్లోకి ఏమైందో మరి అర్థం కాల ఆగడ్టి బాగా తింటా న ముద్ తిపనా కూడ
ఉ టేస్ట్ లేదేమ్ మాన్
అట్ అది తిని తిని బాగ మంచిగా ఉన్నిందేమో అదే టేస్ట్ గ లేద
ఇంకేమ్మ సరేనె అయితే మేడం
ఏ మావులు ఆయావుల్ని మెత్తే తెలుస్తుంది
అ
సరే అమ్మ అయితే ఉండేదా
ఆ! ఆ సరే